దా.
నమస్కారం అండి.
నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా అండీ.
చాలా బాన్నానండి మీర ఎలా ఉన్నారండి.
నేను బాన్నా అండి.
అవునా అండి ఏం చేస్తున్నారండి.
ఏం చేయలేదండి ఇప్పుడే వంట చేసేసి అలా కూర్. చున్నాను మీరు కాల్ చేస్. సుంటే మాట్లాడతను.
వంట చేస్తున్నారా అండి.
చేసేసానండి చేసేసాను చపాతి విత్ గుత్తి వంకాయ కూర.
వావ్ సూపర్ మై ఫేవరెట్ రెసిపీ అండి గుత్తొంకాయీ.
అవునా అండీ.
ఒకే అండి బా ఎన్ని ఎన్ని ఎంత ఎంత చేసారా అండి ఎంత మందికి చేసారు.
మా మా పేరెంట్స్ ఒక్కొక్కరికే అండి టూ మెంబర్స్ మా మా ఫాదర్ మా మదర్. తున్న మా మదరే. కు వంకాయలు ఉతుత్తవే. తినేసారండి సో తనకి ఒక సిక్స్ వంకాయస్ సపరేటు మా ఫాదర్ ఒక టూ ఆర్ త్రీ తినేసారు నేను కూడా అంతే ఒక టూ ఆర్ త్రీ.
ఓకే అండి ఓకే బా చేస్తారా అండి మీరు వంటలూ
ఆ చేస్తానండి బా చేస్తాను.
హ్మ్మ్ హ్మ్మ్.
మీకు అండి వంటలొచ్చా
వంటల్ వంటలొ వచ్చా అంటే బా చేస్తానండి నేనైతే మా మా ఇంట్లో నేను నన్న్ అందరూ మెచ్చుకుంటారండి మా ఫ్యామిలీ మొత్తం మా ఆయన అయితే ఇంకా నా రెసిపీస్ కి అసలు నేనేం చేసిన ఆ టెన్
అవు ఆ అవునండి ఒక మ నమ్ద్ మీకూ ఒకా నేను నిన్న నైట్ ఏవో కాల్ చేస అనేదో యూట్యూబ్ పెడతామన్నారు నిజమేనా అండి యూట్యూబ్ ఛానల్ మీరు. ప్లాన్ చేస్తున్నారా మన.
ఈ మా ఆయన మా ఆయన అడిగానున్న మా ఆయన అన్నిటికిీ నాకు ఫుల్ సపోర్ట్ అండి అడిగాను ఎన్నో నను ఇలా వంటలు గాని ఏదైనా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాన్ అంటే. నీ ఇష్టము నువ్వు చేయాలనుకుంటే ఏదైనా చేసుకో అని ఆయన ఫుల్ ఆప్షన్ అండి ఫస్ట్ నుంచి నాకి ఫుల్ సపోర్ట్ గా ఉన్నార అనమాట అయితే నేను కొంచెం ఏమంటారంటే మా ఆయన కొంచం వాళ్ళు మనం ప్లాన్ చేస్త న్నం యూట్యూబ్ పెడుతున్నాముంటే ఛానల్ కి మన రివ్యూస్ ఉండాలి మన వ్యూస్ ఇస్తారు వ్యూస్ చూస్తారు తర్వాత ఏంటి వాళ్ళ కామెంట్స్ కి రెస్పాండ్ అవ్వాలి సో చాలా ఉంటుంది ప్రాసెస్ అని ఇంకొక మాట అన్నారు అనమాట సో మనం ప్రతిదానికి కామెంట్ వాల్ళ ఏం చేసిన మనం రియాక్ట్ అవ్వాలి ఊర్ అలాగే చేసుకుంటేల్
అలా ఏం లేదండి కొం కొంతమంది కామెంట్ ప్ ఆప్షన్స్ పెట్టేసుకుంటున్నారు కదా కొంతమంది ఎలా అంటే వాళ్ళ క్రియేటివ్ వీడియోస్ లైక్ డ్ చేసేటప్పుడు వాళ్ళని వాళ్ళు కొంతమంది వంటలు నీత్ కోరు కొంతమంది నీట్గా చేసే వాళ్ళకి ఎక్కువ లైక్స్ ఉన్నాయి రివ్యూ వ్యూస్ ఉన్నాయి
అదే అండి నేను కూడా చేస్తూ ఎందుకంటే సిస్టమ్ కూడా ల్యాప్టాప్ కూడా ఉంది సో యూట్యూబు కి ఒక ఛానల్ ప్రిపేర్ చేసి అది ఏద ఒకటండి ఏదైతే ఒకటి బెస్ట్ వంటలా కుకింగ్ లేకపోతే ఏదనా సబ్జెక్ట్ పరంగా వెళ్ళాలా లేకపోతే ఏమన్నా లైక్ ఏంటంటే హోమ్ గురించి ఏదన్నా మన ఇంటి చిట్కాలా లేకపోతే ఒక కాన్సెప్ట్ అనేది ఒక కంటెంట్ అనేది క్రియేట్ చేసుకోవాలండి అది ఏంటి అనేది నాకు కొంచెం కన్ఫ్యూజ్ లో ఉన్నాను అనమాట అంతవరకు ఎవరూం ఆ చానల్ని క్రియేట్ చేయలేదు అనమాట మా రిలేటివ్స్ గాని ఇప్పుడు నేనును క్రియేట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే ఆ చేయాలన్నమాట
అవునండి. ఫ్యామిలీ లో ఒక యూట్యూబర్ అవుతారు మీరు మంచిద్
నాకు కొంచెం ఏడిట్ టింగ్ అలాంటివి కొంచెం పర్లేదండి. మరీ అంత రేంజ్ కెళ్ళన్గాని ఏదైనా కొంచెం అలా చేస్తానండి. ఇప్పడ్ వరకు చిన్న చిన్న వీడియోస్ ఏమన్నా. గాని బర్త్డే వీడియోస్ గానీ, ఆనివర్సరీ గానీ కొంచెం ప్చ్ స్టేటస్కి. లైక్ ఏంటంటే స్టేటస్ కి పెడుతుంటాం కదా అండి. కొన్ని కొన్ని వీడియోసు
అవునులేండి, అవునులేండి ఇప్పుడు ఏముందండి. ఈ వీడియో ప్ర వీడియో ప్రోమక్స్ అని ఇప్పుడు మెయిన్ అది కోడ్స్ అండి. అది ఒకవేళ మీరు ఒకవేళ అట్లా చేయాలనుకుంటే అది నేర్చుకోండి. బావ్ బాగుంటుంది. అ కాది అ యాపూ
మీరేమైనా నాకి సజిషన్ చేయగలుగుతారా అండి. ఈ దీని కంటెంట్ని నువ్వు ఏది ఏది ఇది ది అయితే బాగుంటుంది. నీకు అని ఏమన్నా అంటే బట్ నా గురించి మీకి ఎక్కువ తెలియకపోవచ్చు. కాక్పో ఏం చెప్పండి.
మీది ఎక్కువ ఫుడు చేసే విధానం బావుంటుంది. సో ఒక్రోజు ఎప్పుడో వచ్చాను కదండి. మీ ఇంటికి సో మీరా నీట్నెస్ సో మీరు ఆ క ఫుడు ఆ దేమన్నా ఛానల్ ఓపెన్ చేస్తే మంచిదే. ఇంకేమన్నా సబ్జెక్ట్ క్ట్ వైజ్ అంటే. ఏం ఏం సబ్జెక్ట్ అండి. ఇంకా ఇప్పుడు ఎవరు ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ కొత్తగా ఉండాలాండి. ఇప్పుడు మీరు ఆ సబ్జెక్ట్స్ ను కూడా ఏదైనా యూట్యూబ్ లో సర్చ్ చేసి చేస్తే ఏముంటదండి.
కరెక్టే అండి. కాకపోతే వంటలు అనేవి చాలా మంది చేస్తున్నరాండి. మనం అదే ప్రాసెస్సే కాక్కోకుండా వంటలు చేయడం కూడా. కొంచెం కొత్తగా, ఇప్పుడు ప్రతి కొంతమంది ఏంటంటే డ్యాన్స్ చేస్తూ వంట చేస్తారు, కొంతమంది పాటలు పాడ్ తూ వంటలు చేస్తుంటారు. కొంతమంది ఏంటంటే, ఊమ్ మనం ఫేస్ మనం మనం కనిపించుకోకుండా. జస్ట్ కుకింగ్, వంట మాత్రమే చేస్తుంటారు. చ్ డిఫరెంట్ గా మనం. వాయిస్ అనేది ఇస్తూ, అట్ మనం చేస్తూ వాయిస్ ఇవ్వకోకుండా. చేసిన తర్వాత వాయిస్. చేయడము. హా ఇలాంటివన్నీ ఉంటాయి. అది కొంచెం నాకీ తెలిసిన వాళ్ళ అయితే నాకు కొంచెం ఐడియా ఇచ్. ఎలా ఏంటి అనేది చెప్పగలరు కొంచెం అలా కన్ఫ్యూజ్ లో ఉన్నాను. మొత్తానికి ఏదేమైనా త్వరలో అయితే ఒక ప్లాన్ అంటె. మా ఆయన నాకెప్పటికిీ సపోర్ట్ గానే ఉన్నారన్ మాట్ టా నా చెయ్యి ఏముంది అనంట్ ట్టుని ఉన్నారూ.
ఊమ్ అంతే కదండి. ఏముంది చేసేయండి.
ఆసో ఏది ఎలా అంట్
ఏం ఫస్ట్ కాబట్టి, ఫస్ట్ కాబట్టి ఏ దానికైనా కొంచ్ ధర్యమే. తే ఉందాండి. ఎందుకంట్ టే యూట్యూబర్స్, యూట్యూబర్స్ అంటేనే కొంచెం. బ్యాడ్ కామెంట్స్ అవి ఇవి అని మెన్షన్ చేస్.
ఎస్ ఎస్ అదే అండి. మాయన అదే ఆన్. టున్నార్
మీర ఆ కామెంట్స్ వినీ. ఏ తట్టుకొని కూడా, ఇప్పుడేమీ, ఇప్పుడు నేను ఒక యూట్యూబ్ నేమ్ చెప్పాను కానీ, నేను ఎప్పుడన్నా. యూట్యూబ్ లో షార్ట్స్ చూస్ సున్టాన్ ఒక అమాధీ ఏం సరిగ్గా వంటలు చేయ్దు. వాళ్ళ హస్బెండ్ ఆర్మి. వాళ్ళ హస్బెండ్ ఆర్మీ అని, ఓకే బానే ఉంటుంది, బో వాయిస్ పవర్ బాగానే ఇస్తుంది బట్, వీడియో వచ్చేట వచ్చేటయానికి ఆ ఇప్పుడు ఏదైనా మనం రెసిపీ చూస్తేనా వావ్ బాగా చేసింది అని అనిపించేటట్టుఉండదు. తను ఏదన్నా ఒక చికెన్ చేయని కానీ అంత మాడ కొట్టడం వాటర్ ఎక్కువేయడం ఇట్లా కొంచెం కొన్ని అలా చేస్తే ఎక్కువ వ్యూస్ ఉండవు కదండి. సో తను ఎప్పుడు ఎప్. ఇప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీ లో పెట్టింది ఇప్పుడు తనకి. సబ్స్క్రైబర్స్ త్రీ లాక్. మెంబర్. స్. సో ఇంకా టూ ఇయర్స్ వేళ్ళని తనకు ఫైవ్ లాక్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వస్తారు. సో కొంచం టా కొంచం. టైమ్ బడ్ తాది అందులో తనకి. ఏమి ఊరికేనండి బ బ్యా బ్యాడ్ కామెంట్స్ ఎప్పుడు మాడగొట్టినవ్ ఎప్పుడు మాడగొడతావు ఏంటి నువ్వు అక్క అని సో తనకేం పెద్ద రిప్లై ఇవ్వదు. ఓన్లీ ఓ పాజిటివ్ పాజిటివ్ కామెంట్స్ ఎవరైతే పెట్ టారో నీసారి ఈ రోజు బాగుంది నువ్వు కుక్ బాగా చేసావు. సో ఇలాంటి దాండ్లకి తనొక్కటి రిప్లై ఇస్తుందనమాట
ఆ త్వరలో చూడాలండి నేను కూడా ఏదన్నా ప్లానింగ్ లో ఉన్నాను మీకు తెలిస్తే నాకు కొంచెం సజెషన్స్ ఇవ్వండి మొత్తానికి నేను కొంచెం ఇప్పుడు ఒక ఎగ్జామ్కిి ప్రిపేర్ అవుతున్నాను సో ఇదవ్వగానే ఏదేమైనా
ఏమంటందంటే ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మీరు ఒక నాకు తెలిసి వీడియో ప్రోమాక్స్ అని ఆ వీడియో అది ఒక కోడ్స్ ఉందండి దాన్ని మీరు చేసుకున్నారు అది నేర్చుకున్నారంటే మీరు ఈ వీడియో ఎడిటింగ్కు మీకు ఇంకా మించినోళ్ళు ఎవ్వరుండరని నేను చెప్పచ్చు.
చూస్తా అండి ఎందులో నేర్చుకోవాలండి అది
యాక్చువల్గా దానికంటూ ఈ యాప్ ఏదో ఉందన్నారండి మా ఫ్రెండ్ మొన్న స్టేటస్ పెట్టారా ఆ ఒక సాంగ్ పెట్టి అసలు ఎం ఎంత బాగుందంటే అది వేరే సిస్టర్ తన నేర్చుకోయిందంట ఏంటి ఏం యాప్ యూస్ చేస్తుంది. నాకు నచ్చింది అని నేను అడిగితే ఏదో కోడ్స్ అదే అదే వీడియో ప్రోమాక్స్ అని ఏదో యాప్ ఏదో సంథింగ్ నేర్చుకోంది అక్క అని చెప్పారు.
హు మ్మ్ ఓకే ఓకే అండి. హూ
అండి అని చెప్తున్నాను. ఇంకేదైనా ఇంక ఇప్పుడు ఇంకా షాప్ పింగ్స్ కూడా ఉన్నాయండి వా ఇప్పుడు ఉమెన్స్ ఇండిపెండెంట్ వాళ్ళ అంతక వాళ్ళు ఏదైనా షాప్ ఓపెన్ చేసేస్కొని దాంట్లో ఉన్న కలెక్షన్స్ చూపించడం కానీ
అవునవునండి.
అవు ఇప్పుడు ఎవరన్నా ఆ ఊ వుమెన్స్ స్యారీ కలెక్షన్ సను జ్యువలరీ కలెక్షన్ సను పెట్టుకొని మంచిగా అవన్నీ యా స అవన్ని చూ యూట్యూబ్ లో గాని ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వాళ్ళకీ దనా గని కస్టమర్స్ కి మన వాళ్ళకంటూ కొంచెం మనము మంచి క్వాలిటీ అంటూ వాళ్ళకి క నమ్మకం కలగల కదాం
ఆ అవును అవునండి తప్పకుండా అలా ఉ
ఆ ఇప్పుడు ఏదన్నా వాళ్ళు ఇప్పుడు ఏదనా ఈ నెంబర్ కి పాలన నెంబర్ ఇచ్చి నాతో ఈ జ్యువెల్రీ ఈ ఈ జ్యువెలరీ ఉంది ఈ కలెక్షన్ ఉంది కావాలంటే ఎవరికైన ఈ నంబర్ ట్యాగ్ చేయండి కాల్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఇవన్నీ అప్లికబుల్ ఉండాలి కదండి.
అవును అవును తప్పకుండా అండి అవన్ని ఆ ఓకే అండి
కోవాలండి కొత్తగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా ఒక డ్రెస్ పర్చే ఏదైనా మనం కొనాలన్నా గాని క్యాష్ ఆన్ డెలివరీ ఈ అవైలబుల్ ఉండదు మీరు చాలా అబ్జర్వ్ చేశారంటె
అవునవునండి అవునండి కంపల్సరి గా ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత మనకి గాని ఆ ప్రోడక్ట్ అనేది మనం రిసీవ్ చేసుకోగలం
ఆ సో మీరు కొంచెం ఇంకా ఇన్నోవేటివ్గా క్యాష్ ఆన్ డెలివరీ అప్లికబుల్ చేస్తే ఏమన్నా ఛాన్సెస్ ఉండొచ్చు కదాండి.
కప్పదు అవున అవునండి
కొత్తగా కదండి ఏదో ఒకటి ఐనా అది ఎన్నో వేటిగా చేస్తే మనకి కొంచెం సరిపోతది ఇప్పుడు ఏ ఏదన్నా కాని సోషల్ మీడియాలో కలెక్షన్స్ ఏదన్న జువెలరీ గానీ శారీస్ కానీ తర్వాత ఏదైనా టాప్స్ అదే డ్రస్ వేర్స్ కానీ అవన్నీ చూసినా కానీ మన నచ్చింది వన్ థౌసండ్ పెట్టి తీసుకోవాలని కాని వెంటనే పేమెంట్ చేయాలంటారు ఒకవేళ ఆన్లైన్ పేమెంట్ చేసినాకా ఆది మనకి ఆ ప్రోడక్ట్ రిసివ్ కాకోకుంటే
అవును
ఇబ్బందే కదండి సో కే మనకి కాదు కస్టమర్ మా కస్టమర్ థాట్ ఒక్కటే క్యాష్ ఆన్ డెలివరీ ప్రోడక్ట్ మన దగ్గర రావల్ల వెంటనే క్యాష్ ఇవ్వాల అని వాళ్ళు
ఉహు అవునండి చానా ఇన్ఫర్మేషన్ తెలుసుుకున్నారు అవునండి మీరు ఎందుకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయ్యకూడదు మీరు కూడా ఓపెన్ చేయొచ్చు కదా ఛానల్ చేయొచ్చు కదా
ఉ చేయచ్చు అండి మా పేరెంట్స్ ఓప్పుకోరు మీరంటే ఈ మ్యారేజ్ యి మీకు
ఒక నిమిషం తర్వాత చేస్తా చాలా ఇన్ఫర్మేషన్ అందించారండి మీరు
ఆ సరే అండి సరే అండి ఓకే బాయ్ అండి